ఎలా ఉన్నారు
బాగున్నాను
లంచ్ అయింది బాగున్నామండి లంచ్ అయిందండి
అవునమ్మా లంచ్ అయిపోయింది
మరి ఏం తిన్నారు లంచ్ లో ఏం చేసారు
అమ్మ నిన్ను
బేసానా అండి
బేసన్ చేసాను
బేసన్ అంటే ఏంటిదండి బేసన్
బెసన్ అంటే ఏంటిది
అంటే దేని చోటు చేస్తారల
ఆ నా చెనగ పిండి
తిన్నా
ఊ
ఇలా చేస్తారండి అది
సెనగా పిండితోటిలా చేస్తారు బేేశం చేసుకోరా మీరు
బెస్ట్
తెలియదా మీకు బేసన్ అంటే మా సెనగా పిండి ఉంటది కదా మామూలుగా కూర చేసినట్టు చేసి అల్లం వెళ్లులీ ఇంకా ఆనియన్ కట్ చేసి అదే ఇగ గ్రీన్ చిల్లి
ఓకే దాని తర్వాత గ్రీన్ టమాటా కట్ చేసుకోవాలండి లేకుంటే అది పేస్ట్ చేసుకో
కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ నూనెలో వేసి ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మెత్తబడ్డే అంతా వరకు ఉ ఆ అవనివ్వాలన్నట్టు గ్యాస్ మీద మెత్తగా
టమాటో గ్రేవీ లాగా అయినా చేసుకోవాలండి అది
అవును తర్వాత అమ్మ కరివేపాకు కూడా వేస్తే బాగుంటంది అందులో
అవునాండి
ఊ మళ్ళీ కొంచం నీళ్లు నాని నీళ్లు కాదు ఆ శనగపిండి ఉంటది కదా బేసన్ అది వేసి అది వేసి మంచిగా కలుపుకోవాలి
పౌడర్ ఏ వేసుకోవాలా అండి అది
అవునండి నేను పౌడరే వేస్తాను కొంతమంది నీళ్ళల్లో కలిపి ఏస్తారు నేన్ పౌడర్ నూనెలో వేసి మంచి కలుపుకొని తర్వాత కొన్ని నీళ్లు కాగ పెట్టుకుంటాను పక్కన మళ్ల కగినన్నిల్ అందులో వేసి కలుపుకుంటే కొసేపు ఉడకనివ్వాలి తరువాత మనం కొత్తిమీర వేసి దించేసుకోవాలి అయిపోత
ఆ ఐయిదాన్ ది బేసన్ ఆంటీ ఆ వేరే చెన్ మా మమ్మీ కూడా చేస్తది కాకపోతే దానిలో వాట్ ల్ కలిసి ఆ అది ఏస్తది ఇంకా పెరుగు కూడా యేస్తది
అచ్చా ఒకే ఒకే నేను మామూలుగా వెళ్లా గానీ సిక్స్ కాదు
ఆ మరి దాంతోటి రోట్టలు చేసారండి
అవును పరాటలు చేశాను జొన్నె రొట్ట అయితే ఇంకా బాగుంటది
ఇంకా మీరు ఏం తీ స్తారండి గ్రీన్ చికెన్ అన్నీ చేస్తారట కానీ మీరు బాగా చేస్తారట
అవును గ్రీన్ చికెన్ రెడ్ చికెన్ వైట్ చికన్
ఆహా దానిలో డిఫరెంట్ ఏమింటదండి సేమ్ ఉంటుందా ప్రాసెసా వేరే వేరలా ఉండేదా ఇప్పుడు సపోజ్ అనుకో గ్రీన్ అంటే దానిలో కొంచెం సేమ్ ప్రాసెస్ లో కొంచెం గ్రీన్ కలర్ వేసి అట్లానే ఉంటదా లేదంటే కొంచం రెడ్ ఎసి కొని అట్లా ఉంటందా లేకుంటే రెసిపీ రెసిపీస్ వేరే ఆహా మరి ఎట్లా అండి
ఇప్పుడు గ్రీన్ చికెన్ అంటే గ్రీన్ ఏమనా తోట ఇప్పు లా తాన్ దానితోటె కలర్ వస్తది ఇంకా రెడ్ చికెన్ అంటే రెడ్ చికెన్ తోనే టమాటోస్ చిల్లీతోనే రెడ్ వస్ చోపెద అది రెడ్ వైట్ చికెన్ అంటే ఓలీ వైట్ గా అన్నట్టు
ఆ దాలో క్రీమ్ ఏస్తారా వైట్ లో
ఉహు ఆహా క్రీమ్ ఏమ్ క్రీమ్ ఎసుకుంటే బాగుంటది కానీ నేను క్రీమ్ వేయలేదు
మరి వైట్ చెప్పగలరా అండి క్రీమ్ లేకుండా ఎట్లా వైట్ ఐయితది అది
వైట్ పడాలని వైట్ అంటే మనము ఆ కారం అవవన్నీ వెయ్యొద్దు అన్నట్టు
అంతే పచ్చిమిర్చి ఏసుకోవాలాండి
పచ్చిమిర్చి వేసినా కాని గ్రీన్ వస్తది మీకు మళ్ళీ వైట్ రాదు
బ్లాక్కుపెప్పర్ ఏసుకోవాలా మరి
ఉమ్ అందులో బ్లాక్ పేపర్ వేసుకోవాలి
చెప్పగలరా మీరు
ఏంటి వైట్ చికెనా
అవునండి
వైట్ చికెన్ మాముూలుగా చికెన్ ని మనం ఆ కడిగి పెట్టుకోవాలి నూనే లో ఆనియన్ వేయాలి ఆనియన్ పేస్ట్ చేసి ఆనియన్ నీ తరుముకొని కొంచెం నూనెలో కాగబెట్టుకోవాలి చికెన్ కాదు ఆనియన్
ఆనియనా
ఆ వెల్లుల్లి ఉల్లిగడ్డ వెల్లుల్లి ఏమంటారు అది ఏసి కడ్చేసి నూనెలో కాగాబెట్టు లొ గరం మసాలాగా బ్లాక్ పేపర్ ఇలాయచి అవన్నీ వేసి ఆ మళ్ళా పేస్ట్ చేసుకోవాలి దాన్ని
ఆహా గ్రాండాగా చేసుకోవాలా అండి లేకపోతే ఇప్పుడు గ్యాస్ వినేసి కొంచెం స్లో పెట్టేసి అది కూడా కలుపు కడుపు కూడా అది కూడా గ్రేవీ ఎలాగ అవుతుదా అదా లేకుంటే గ్రైండర్ చేసుకోవాలా
గ్రైండర్ తీసుకోవాలి పేస్ట్ మసాలా చేయడం చెప్ ప్తూన్నాను మీకు
ఆహా చెప్పండి
ఉమ్ పేస్ట్ లా చేసుకొని మళ్ళ నునోలో అవి పేస్ట్ వేసి ఆ చికెన్ వెయ్యండి అందులో చికెన్ వేసుకని ఉహుం క్రీంపేస్ట్ చేసు కుంటారు కదమ్మా చాలా మీరు
ఆహా పే ఆ మసాలాసి తినేంత తర్వాత చికెన్ వేసుకోవాలి
ఆ మసాలాలు వేసిన తర్వాత చికెన్ వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అందులోనే వేయాలి ఆనియన్ పేస్ట్ ఉంది కదా అందులోనే ఉంటే వేరేగా అందులో వేయాలి లేకపోతే పేస్ట్ చేసుకోవాలి అందులో వేసి చిప్ చికన్ వేసి ఉప్పు వేయాలి ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలుపు పోవాలిఅందులో తర్వాత పెరుగు వేయాలి ఇంకా తీయటి
మీ వాయిస్ బ్రేక్ అయితుందండి
బ్రేక్ అవుతుందా? హలో వస్తుందా అమ్మా ఇప్పుడు వాయిస్
ఇప్పుడు ప్పుడు కొంచెం కొంచెం బ్రేక్ అయింతి సగం సగం వచ్చేది
బిజు బిజు కవరేది లేదేమో మీ దగ్గర
ఉందండి నేను బయటనే ఉన్నా ఇప్పుడు సిగ్నల్స్ రావట్లేదని బయటనే ఉన్నా లోపటాగుపోతే సిగ్నల్స్ రావట్లే అని బయటే
అయ్యో అవునా అండి ఆహా అలా అయితే మంచిగా చేసుకొని చికెన్ దగ్గరకి చిలా కొఉడక పెట్టుకోవాలి పెరుగు వేయాలి అందులో
ఆహా పెరుగు ఏ ఇప్పుడు మీరు చికెన్ ఎంత తీసుకుంటే ఎంత పెరుగు తీసుకోవాలండి మన గ్రేవీ న బట్టియా లేకుంటే ఇప్పుడు మీ చికెన్ ఎంత తీస్
ఆ నేను అలా మేజర్మెంట్ లో చెయ్యను నేను అందదాతోనే చేసుకుంటాను కదా నేర్చుకునేది కాదు కదా నాకు వచ్చింది. నేను చేస్తాను అన్నట్టు నేను అటు అక్కడ ఇక్కడ చూసి చేయను నా అంటే నా బ్రెయిన్ లో ఎలా చెయ్యాలి అన్నట్టు ఉంటది నాకు కుకింగ్ అంటే ఇష్టం కదా అందుకనే వెరైటీ వెరైటీగా చేస్తాను అన్నట్టు
చే చెక్ చే చెక్ చేసుకుందామని అడుగుతున్నానండి మాది
అదే అదే నేను అ అదే ఆలోచిస్తున్నాను గదా మరి ఎలా చెప్పాలి అని నేనైతే అందాదకే ఏసాను వన్ ఆ వన్ కేజీకి అది కూడా మేజర్మెంట్ వేయను నేను ఎక్స్టా చేతోని పట్టి చేస్త వేసుకున్నాను అంతే ప్యాకెట్ వేసిస్తాం అట్ ప్యాకెట్ తోటి డైరెక్ట్ వేసిస్తాను ఎంత అంటే అంటో చికెన్ మెజర్మెంట్ చూస్తాం కదా మనం గంజిలో ఆ దాంతోకి కొంటాం అన్నట్టు పెరుగు అవన్నీ వేసి మంచిగ కలుపుకోవాలి ఆ తర్వాత మనం బాదాం కాజు నాన పెట్టుకోవాలి ముందుగానే మెత్తగా అయిన తర్వాత అది కూడా పేసి పెట్టుకొని ఉతుకోవాలి
ఓకే
మొత్తం అయిన తర్వాత లాస్ట్ మూమెంట్ లో అది వెయ్యాలి కాజు బాదాం పేస్టిస్ మళ్ళ కాసేపు ఉడకనివ్వాలి
ఆ
ఆ ఉప్పు అంత అవె చూసి తర్వాత గూడా దించుకోవాలి అంతే వాట్ చికెన్ బాగ ఆ అన్ అలాగే అన్నీ బాగా పెద్దప్ ప్రొసీజర్ ఏం లేదు దానికి మసాలాలు కూడా ఏముండవు
అవునండి ఇప్పుడు మసాలా తినలేద్ వాళ్ళకిప్పుడు వాళ్ళకి కొంచెం వాన్ మందికి ఇప్పుడు మసాలా తినకుండా ఇప్పుడు ఇష్టం చికెన్ అంటే ఇగ వాళక్ ఇష్టం డైజెషన్ ప్రాబ్లమ్ ఉండేది మస్త్ చాలా తిన్నారు వాళ్ళ కోసం ఇది బాగుంటది కాదండీ
అవునమ్మా ఇది బాగుంటది మా అమ్మాయికైయితే చాలా నచ్చింది ఈ రోజు వరకు ఉంచుకొన్ తిన్నదాపిల్ల
ముహ్
ఉంటే
వైట్ చికెన్ తిన్నది ఈ రోజు వరకు పెట్టుకొని తిన్నది ఫ్రిడ్జ్ లో ఉంచుకొని
ఆహా నాం బాగా నచ్చిందన్నమాట మీ పాపకి
ఇంకా ఇంక మీరేం చేశారు మరి ఈ రోజేం చేసారు చేశారు
మేమా అండి పొద్దుగాల అది మా తోటకూర పప్పు చేసాం
అవునా
ము రా అదేమంటారు కద్దు లా సోరక్ ఆ దాన్ టమాటొ కి రాత్రి ఉంటే అది ఉంటే
ఓహో
అది తిన్నం సో ఆఫ్టర్నూన్ ఇప్పుడు వడలుంటాయి కదా అండి
ఆహా పులుసులో వేశారా
పులుసులో మా అమ్మ ఇచ్చింది నేన్ కట్ చేసి ఇచ్చా చేసింది రెడి చేసిత్తె ఆమె వండింది
ఓకే అందరు బాగున్నారా మరి ఇంట్లో ఆరోగ్యం బాగుందా మీ అత్త గారిది
ఆ బా ఉం ది
ఊహు
కొంచెం ఈ చేతినోప్పుందండ్ సైడ్ ఉంచి ఒక సైడ్ పట్టుకుంటే పట్కోరావల్ సరే అండి మంచిగా మాట్లాడండి చెప్ మంచిగా రిసివ్ చెప్పారు థాంక్స్ అండి. మీ అమూల్య టైం మాక్ కిచ్చినందుకు ఎన్